చెప్పండి ఇ దా
అ హలో
మ్మ్ చెప్పండి
విన్ పిస్తుందా
ఆ అ
ఏం చేసుకుంటున్నారు హలో
హలో
హలో
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఏం చేస్తున్నారు మీరు
ఏం లేదు మిమ్మల్ని గుర్తు చేస్తున్నా
అవునా ఓ వావ్ నైస్ సూపర్ ఇంకా ఇంకాయ గా సున్నామే మరి
అలాగే అ సినిమా అర్గా
ఆ
అలాగే వస్తున్నారు ఇగ మీరు గుర్తు చేసలేదు కదా అనేసి గుర్తు చేసినం ఇగ మీరే కాల్ చేసారు
ఓ ఇలాంటి జోక్స్ బాగుంటాయి వినడానికి బాగుంటాయి
అవునా
అవును
ఓకే ఓకే థ్యాంక్స్
ఏటెల్లిండు పాప్పా
మా పప్పా హైదరాబాద్కి వెళ్ళిండు
ఎందుకు మరి చాలా రో చాలా డేస్ వెళ్ళిండు
ఆ అది కారు మంచిగా చేయిపియడానికి తెలియంది ఇక
కారా
హమ్
కొన్నరా
లేదు లేదు వేరే వాళ్ళది చేయతుది మరి ఆది చేతుది
అవునా
హమ్
అక్కడ ఎవరు ఎవరు గెలిచారు రాజకీయం
ఆ ఏమో
ఏమోనా ఓట వేయడానికి వెళ్ళలేదా నువ్వు నీకు ఓ ఓటు హక్కు లేదా నీ
నాకు ఓటు హక్కు లేదు అ నేను చేయించుకోలేదు
ఎందుకు నీకు నీకు ఉన్నా యర్స్ కోట హక్కు రేపించుకోవాలి
ఇక ఉన్నాయి కానిక నేను చేయిించుకలే
ఈ మళ్ళీ వచ్చే ఎలక్షన్స్కిి చేయిించుకో
ఆ ఇకా జెడ్పిి టీ సి ఎలక్షన్స్ చేయిించుకోవాలి ఇక ఏమో మరి అస్తుదు రాదు నెక్స్ట్ ఇయర్ అస్తుదు కావాల్ు ఇగా
నానా నానా వస్తంది అదే ఇప్పుడు ఏ
జిట్పిిట్సి
జెడ్పీసి కానీ లాస్ట్ ఓటింగ్స్ అప్పుడు వస్తుంది
ఇద ఇదిన్ కష్టద దిట్పిిట్టసి ఎలక్షన్స్ కి చేపంచుకోవాలి మరి
చేయించుకో చేయించుకుంటేనే కదా
అవు అవును అదైతేది
ఓట రెడి ఉండాలి ప్రతి ఒక అదక్క గుడితిింపాలి మనకి
అవును అదైతే అవుడి
అందరికిందా ఇంట్లో ఓ ఓట రైడి నీకు ఒకదానికి లేదా
నాకొ ఒకదానికి లేదు మామ్మడి అడుకుంది
అవునా
హ
హ
చేయించుకోవాలి ఇక నెక్స్ట్
చేపించకో చేపించుకో బెటర్ ఆప్షన్
డబ్బులు వస్తాయని చె చేయిపుకోవదు నా లేకపోతే ఓటు వయ్యాలని చేపించు
లేదు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట వేయాలి మనకు ఓటేసే హక్కు ఉండాలి డబ్బులు పక్కన పెడితే ఓటర్ ఐడి ఉండాలి మనకి సమాజం లో ఒకపే గుర్తం పనమాటది
అదేతేా ఉండ చ
హ
ఉంటుండే కానీ కొంతమంది ఆశతో చే తీసుకుంటరు కదా కొందర్ అందుకోసమే చెప్తున్న
గుర్తింప్ ఉండాలంటే ఓటుర్ ఐడి మనకి ఓటుర్ ఐడి డీ ఆధార్ కార్డు అట్ల మ్ గవర్నమెంట్ లిస్ట్ లో మనం ఉండాలన్నమాట
అవును అదైతే ఉంది కానీ ఇగ చేపిచ్చుకోవాలి అవునూ ఇదీ మనా బ్యాంక్ కీ ఏ బ్యాంకూ దానికి ఓటర్ ఐడీ మనా పాన్ కార్డ్ ఉండాలనా
ప్యాన్ కార్డ్ కంపల్సరీ
ప్యాన్ కార్డ్ ఉంది యూనియన్ యూనియన్ బ్యాంక్ అంటే వేరే బ్యాంక్స్ ఇది కూడా ఒకవేళ మళ్ళ నాకు ఫోన్ పే కావాలంటే
పాన్ కార్డ్ ఉండాలి కంపల్సరీ
ఒక్కటే ప్యాన్ కార్డు కదా నడుసేది
ఒక్కటే నడుస్తది
ఏటిఎం కాదు
పాన్ కార్డ్ కావాలి ప్యాన్ కార్డ్ ఉంటేనే నీగు ఏ కొంటేనూ
అంతేనా అయితే ఇప్పుడు నా దగ్గరా యూనియన్ బ్యాంక్ దీ ఉంది ఐతే ఇప్పు వేరే బ్యాంక్ దీ చేపిచ్చుకోవాలంటే ఫోన్ పే ఇంకొక బ్యాంక్ ది కావాలంటే
నువ్వు నీ ఆధార్ కార్డు నీ పాన్ కార్డు నువ్వు వెళ్ళి బ్యాం కి అకౌంట్ ఓపెన్ చేసుకో
నాకు రెండున్నాయ్
రెండున్నా పర్లేదు నీకు మూడోది కూడా వస్తది ఎన్ని బ్యాంక్స్ ఉంటే అన్ని
ఫోన్పే ఫోన్ పే నాకు రెండు కావాలి వేరే వేరే బ్యాంక్స్ యి అం ఏ ఎస్బిఐ బ్యాంక్ యూనియన్ బ్యాంక్
చ్చిందా
హా అచ్చింది
ఆ దాంతోనే ఇంకో బ్యాంక్ది కూడా వచ్చేస్తది పెట్టుకోవాలా పెట్టుకోవచ్చు ఒక్కటే ఫోన్ పిల్ల రెండూ రెండు బ్యాన్ కూడా ఉంటది మూడు బ్యాంకులు కూడా మెయింటైన్ చేయొచ్చు
అవునుదనా అదేది నా స్కూల్ కుక్క బ అంటదంట ఒక బ్యాంక్ లో యూనియన్ బ్యాంక్ లో మని
ఫోన్పే కంటే జీపే బెటరు ఫోన్పే గూగుల్ పే మ బెటర్ ఆప్షన్ ఎందుకంటే అందులో హిస్టరీ కూడా మనం ఎవరికి పంపించినా హిస్టరీ కూడా డిలీట్ చేయొచ్చు
అవునా
మనం పంపించినట్టు వచ్చినట్టు మనకి కనబడదు అన్నమాట బ్యాంక్ బుక్ ఉంటేనే కనబడతుది లేకపోతే కన పడది హమ్
నా డబ్బులు అతే చాలా కట్ అయినాయి యూనియన్ బ్యాంక్ లో
యూనియన్ బ్యాంక్ ఉంచుకో మరీ పెట్టేది ఆ యూపీ ఫోన్ పే లో కట్ అవుతున్నాయి వాడు కట్ చేసుకుంటున్నాడు మంత్లీ ఇంత అని వన్ ఫిఫ్టీ టీ టూ హండ్రెడ్ అట్లా కట్ చేసుకున్నాడు నొయ్యి కని కాదు ప్రతి ఒక్కరు కట్ చేస్తున్నాడు
నా మినిమమ్ అంటే సెవెంటీన్ హండ్రెడ్ ఏము కట్ అయిపోన అదంత చా స్టేట్మెంట్ తీయాలంటే కూడా ఫైవ్ హండ్రెడ్ కావాలంట
అందుకే అలాంటి బ్యాంక్స్ ఏం పెట్టుకోకు ఎస్బిఐ లేదా ఆ అదేమంటారు రీసెంట్ ఆ వేరే బ్యాంక్ ఇంకో బ్యాంక్ ఉంది వ వేరే బ్యాంక్ లో తీసేసుకో ఆ బ్యాంకు వదు
తీసేసుకోవాలి ఇగా అదే ఆలో చూస్తున్నాం మది నేను అనుకుంటున్నా పాన్ కార్డ్ ఇంకొక బ్యాంకు కూడా తీయాలి అది కూడా బ్యాంకు తీయాలి కావచ్చు అనుకుంటున్న నాకు తెలిదు కదా
అట్లే ఏం ఉండదు పాన్ కార్డ్ ఒకటే ఆధార్ కార్డ్ ఒకటే బట్ ఈ రెండు తీసు కెళ్తేనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది నీకు ఎన్ని బ్యాంక్స్ ఉన్నా నువ్ ఎన్ని బ్యాంక్స్ కళ్ళిన నీ పాన్ కార్డ్ నీ ఆధార్ కార్డే మేన్ ఇంపార్టెంట్ అక్కడ
ఆల్రెడీ బ్యాంక్ బుక్ అ తీసి ఉంది స్కూల్ టైమ్ లోనే తీసినాము ఇగా మళ్ళా అదే దానిపైననే ఫోన్ పే ఓపెన్ చేసుకుందామని అనుకుంటున్నా
బెటర్ ఆప్షన్ ఇప్పుడు నీ నెంబర్ లింక్ చేసుకోవాలి దానికి
లింక్ చేసుకోవాలి అదే ఈ నెంబర్ లింక్ చేసుకుంటా వెళ్ళి అదే
చేసుకో చేసుకొని ఏటిఎం ఉందా దానికి
దానికి ఏటీఎం లేదు చేపించాలి
ఏటిఎం ఉన్నా ఫోన్ నెంబర్ లింక్ చేయించుకో ఏటీఎం కి అప్లై చెయ్యి ఏటీఎం కబ ఒక ఎయిట్ డేస్ లో వచ్చేస్తది
చేస్త అవన్నీ చేయ్యాల
హ్మ్ చేసుకో చేసుకో ఉండాలి ఫోన్ పే మన దగ్గర ఉండాలి ఏ టైం ఎలాంటిదో మన చేతిలో మని లేక్ ఎటు పోయినా ఎవరినైనా ఫోన్ పే వెయ్యి
ఈ అదైతనది అదే బయటికెళ్తే మళ్ళా డబ్బులు కట్ అయితాయా ఏంటిది అనే ఒక భయం ఉంటది ఆది
ఏం కట్ కాదు అంటే నువ్వు ఏదన్నా యాప్ యూస్ జేస్తా అది వేరే ఏదన్న ఆప్షన్ వచ్చిన అవి కట్ అవుతాయి లేకపోతే డైరెక్ట్ గా సెవెన్ హండ్రెడ్ కట్ కట్ అవ్వడం అంటే అది ఇంపాసిబుల్ అది
అన్ తే నా అదే ఆలోచిస్తున్నా ఏమన్నా మళ్ళ క యితే ఎట్లా అనేసి
అట్లే ఏం కట్ కావు నువ్వు ఏదైనా బై మిస్టేక్గా వేరే యాప్ ఓపెన్ చేసి అందులో ఏదైనా ఇన్స్టాల్ చేయాలి అన్ఇన్స్టాల్ చేయాలి ఇట్లాంటివి ఏమన్నా చేస్తే అది అట్టే ఇంకా అమౌంట్ పోతది. ఆటోమేటిక్ గా కొన్ని యాప్ స్ తీసేసుకుంటామాట ఎలా ఫ్రాడ్ ఎక్కువ జరుగుతు హలో ఆ ఫ్రాడ్ జరగకుండా చూసుకోవాలి హమ్
ఇంకా ఏం చేస్తున్నారు అయిపోయిందా వంట
వంట బిర్యానీ చేస్తా నువ్వు చేస్తా ఇది ఇక కూర్చున్నా మళ్ళీ ఇప్పుడు వంట చేయాలి చేస్ చేస్ నైన్ వరకు చేసి పడుకుంటా ఇంకా
అవును
రేపు ఎలాగో హాలిడే కాబట్టి లేట్ గా లేచి ఆ పర్లేదు
అవును నిజమే రెస్ట్ ఇగ రేపు
సండే ఇప్పుడు రేపు సండే ఈ రోజు సండే పోయింద అనుకో మళ్ళీ నెక్స్ట్ సండే ఒక్కటి పోతుదా మధ్యలో రంజానీ
పండుగగా ఏమో మరి చూడాలి
ఇవాళ డేట్ ఏంటి టెన్
ఆ ఈరోజు డేటు సెవెన్ ఆ ఇంకా ఫార్టీన్ ఫార్టీన్ థర్టీన్ ఉన్నాయి రోజు ఒక పోద్దులు
ఫిఫ్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్ లో ఉన్నాయి
హమ్
ఈ సండే వద్ది మళ్ళీ సండే వద్ది మళ్ళీ నెక్స్ట్ సండే పడుగ
అవును బాగా త్వరగా ఆ డేస్ బాగా తొందరకి వెళ్ళినదా అస్సలు అనిపిలేదు
ఈ సండే ఈ సండే వద్ది మళ్ళీ నెక్స్ట్ సండే పోద్ది మళ్ళీ నెక్స్ట్ సండే పండగ ఆ సాటర్డే ఇక్కడే పండగ
సాటర్డే వస్తుందా
అవును సాటర్డే
అవ ఫైవ్ డేస్ బాగుండే గల గల మంచి ఉంటుండే ఇక పండుగవి నమాజ్ వి ఇంకా అండ్ ఫ్రైడే